ఓ
హలో
హలో
హా చెప్పండి సార్ బాగున్నారా
హలో
హలో సార్ వినిపిస్తుందా ఆ మేము బాగున్నాం అండి మీరు ఎలాన్నారు
మేము కూడా బాగున్నామ
ఆహా ఆ ఏం చెస్ తరు మీది అయిందా అయింది మీరయిందా
ఎ తిన్నారు మ మాది కూడా అయింది
నేను
ఎం కర్రీ చేశారు మేడం
నేను ఏం కర్రీ అంటే దాన్ని ఏమంటారు తెలగులో ఏమంటారు నాకు తెలవదు
ఉ ఇంగ్లీష్ లో ఏం అంటారు
బీన్స్ అదొక టైప్ ఆఫ్ బీన్స్ అది కూడా
అవునా
మ్మ్
ఎవరు చేసారు మేడం మీరే చేశారా మీ అత్తమ్మ చేసారు మీరే చేశారా
హ్మ్
కడపు నిండా తినరా మేడమ్ మరి
ఆ వుండక తినవా
అదే అడుగుతున్నా మేడం ఒక్కటే కర్రీ ఎనా మేడమ్ ఇంకేం అయినా కర్రీ తెచ్చుకుంటేనా
అంటే మధ్యాహ్నం చేసిన వంకాయ కర్రీ ఉండే అది ఇది కలుపుకుని తిన్నాం
హ్మ్ అలాగనే దాంతో ఇంకేం తినలేదు తక్కువ ఎక్కువ లేకుండా
తక్కువ ఎక్కువ ఏం లేదండి అంటే మా మామయ్య మిర్చి బజ్జి తీసుకొచ్చారు ఇక అవి కలుపుకొనీ తిన్నా
కడుపు నిండిండని మొత్తానికితే ఇవాళ
డైలీ కడుపు నిండా తింటాం కదా
అరే ఇయలా కొంచెం మిర్చి బజ్జీలు ఉండేమో స్పెషల్గా
మిర్చి బడ్డి తింటగానీ మరి అంత ఇష్టమేమి కాదు అవి
హ్మ్
మ్మ్
మ్మ్ ఇంకా చెప్పండి మేడం ఎన్నింటికి బంట తారు మేడం మీరు నైట్
నేను యాక్చువల్ గా లెవెన్ వరకు పడుకుంటాను
ఆ
మ్మ్ ఎప్పుడన్న నిద్ర పట్టకపోతే ట్వెల్వ్ వన్ వరకు ఉంటాను
అవునా మేడం
మ్మ్
ఆ
ఇంకా కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కూడా అయితే డైలీ రెగ్యులర్ కాలేజ్ వెళ్లాలి కాబట్టి టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ లాస్ట్ ఇగ అదే
మ్మ్ ఎప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుండి ఎన్నిటికిీ పంటున్న మనం
నేను లెమన్ అయితుంది సార్ ఒక్కొసారి ట్వెల్వ్ అయితది ఒకసారి లెవెన్ అయితది లాస్ట్ అంటే తొందరగా తొందరగా ఫాస్ట్ అంటే ఇక టెన్ టెన్ తీర్థీ హ్మ్
మీ ఆయన ఎన్నిటికి ఉంటాడు మేడం
ఆయనా ఆయన అంతే ట్వెల్వ్ అయితది ఒకసారి వన్ అయితది వన్ టూ అయితది ఆయనికి అంటే పడుకుంటాడు ఆ నిద్ర రాకపోతే ఫోన్ చూసు ఇక వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ దాకా చూసుకుంటు పడుకుంట
అవునా మరి మీకు డిస్టర్బెన్స్ చేస్తాడా ఫోన్ చూస్తా ఉంటే డిస్టర్బన్ కా
ఆ డిస్టర్బ్ అయితది కొంచెం కొంచెం కాకపోతే ఏంటి అంటే ఇక వాల్యూమ్ తగ్గించి చూస్తాడు అన్నమాట ఫోన్
వాల్యూమ్ ఆ
హ్మ్ ఆ మంచి అబ్బాయి
అరే ఇంకేంటి మేడం మీకు డిస్టర్బెన్స్ చేయకుండానే పక్కకి జరిగి ఫోన్ సైలెంట్ కొంచె సౌండ్ పెట్టి చూస్తాడంటె మీకు డిస్టర్బెన్స్ కాకుండా చూస్తాడంటె అది వెరీ గుడ్ అది
ఆ అలా నాకు నచ్చదండి ఇప్పుడు గుడి దగ్గరకి వచ్చామంటే ఫోన్ పక్కన పడేయాలి రూమ్ బర్డలు ఉన్నావుంటే నువ్వు ఫోన్ చూకో ఫోమ్ మాటడుకో ఏమన్నా చేసుకో ఎక్కుగాని రూమ్కి వచ్చామంటే రూమ్ లోపలికి
అరే అలా ఉంటది మేడం కొంతమందికి నిద్ర రాదు మొబైల్ చూడాల నైటు
అంటప్పుడు నిద్ర వచ్చేంత వరకు బయటనే ఉండాలి నిద్ర వస్తున్నప్పుడు లోపలికి వచ్చిది కతం ఒక రెండు మాట బే పడుకోవాలి
ఆడ ఇలా ఉంటది మేడం కొంచెంసేపు పెళ్ళంతోటి నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ చూసుకోవాలి ఫోన్ చూసినాక కొంచెంస తర్వాత నిద్రొస్తది కదా మేడం
అంటారు సార్ మీర ఏంటి చాలా అంటారు అదే మీ ప్లేస్ లో మేము అట్ల ఉంటేనా మా మీద ఎన్ని ఎన్ని కంప్లైంట్లు ఉంటయ్
నేను నేనైతే ఇలానే చేస్తా మా ఆవిడతోని
మ్
నేను కొంచెం సేపు మాట్లాడతా నాలుగు ముచ్చట్లు చేస్తా మా ఆవిడ తోని మళ్ళా ఫోన్ పట్టుకుంట నేను ఫోన్ నాకంతే ఒక ఒక ఓ ఐదు నిమిషాలన్నా ఫోన్ ముట్టాలి ఫోన్ ముడితేనే నీకు నిద్రోస్తది చెప్తామావి గూడ మ్ లేకుంటే ఇగ నిద్ర అవ్వకుంటే ఫోన్ పక్కకి పడెతే మరి ఏదైనా యుద్ధం ఉంటే యుద్ధం చేస్తాం ఇపుడు యుద్దం నడుస్తుంది కదా అ ష్యా వాళ్ళది నడుసుడు నడుస్తుందిగా మేడం ఆ యుద్ధం గురించి మేము చూస్తాం అన్నటు ఫోన్లా మ్ ఎందుకు మేడం ఏమనుకుంటన్నారు మీరు
అదేనండి అంటే ఇజ్రాయల్ లో ఇరాన్ మధ్య కూడా బాగా నడుస్తాంది చూసినా నేను కూడా పాప చాలా మంది చిన్న పిల్లలు చనిపోయారు అందులో వాళ్ళ పేరెంట్సు
అవును మేడం మరి దీనివల్ల ఇప్పుడు ఇండియాకు మరి పెట్రోల్ రాదు డీజిల్ రాదు అని అంటున్నారు
అంటే యాక్చువల్ గా వాళ్ళు అంటే మిసైల్స్ బాంస్ అవన్నీ వల్ల మనకు వచ్చే పెట్రోల్ సైడ్ నుంచి ఒకటి ఇట్లా లేకుంటద అనమాట అది డెస్ట్రాయ్ అయిందంట అది డ్యామేజ్ అవ్వడం వల మనకు రావడం సప్లై చేయడానికి కష్టం అయితుందంట వాళ్ళకి మ్
మరది
అవ్వదా అండి ఒకరిద్దరు ఉన్నారు లక్షల కోట్లలో ఉన్నారు పెట్రోల్ వాడేటోలూ
మేబీ మన తెలంగాణ ఇప్పుడు ఎవళ ఏమ సర్జన్ గాడు ఎస్సిపి
అ
ర్జున్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏందనంటే ఒక టూ మంత్స్ మన దగ్గర పెట్రోల్ ఉంది టెన్షన్ వడకండి అని చెప్తున్నారు ప్రశ డీజీపీ గారు
కాపోతే ఏంటిదంటే ఎక్కువ డ్రైవింగ్ చేయకుండా కొంచెం సేవ్ చేసుకొని పెట్టుకుంటే మనకి మంచిది అనవ సరమైన తిరుగుడు తిరగకుండా పనికొచ్చినప్పుడు బయటికి యెళ్ళడం పనికి పని ఉన్నప్పుడే రావడమే గాల
అవును మేడమ్ కరెక్ట్ ఇదైతే ఆల్రెడీ మా ఏరియాలో మా ఏరియాలో రెండు బంక్లలో పెట్రోల్ కతంమయిపోయింది జస్ట్ మూడు బంక్లలో ఏమో ఉనాయి మూడు నాలుగు బంక్లలో ఉన్నయ్ ప్రస్తుతానికి కొంచెం మేము కూడా ఇగ రేపు వెళ్ళి కొంచెం వేసుకోవాలి బండ్లో యేసుకొని ఒకసారి ఒక ఫైవ్ హండ్రెడ్ చేసుకొని ఉంచిన్నాం అంటే బిందాస్ మల్ల
మ్
మ్
అదే యాక్చువల్ గా మా ఫ్రెండ్ కూడా అదే పెట్టారు స్టేటస్ తను ఒక బం కెళ్తే అసల్ ఆ బంక్ మొత్తం ఆఫే ఉంది అసల్ పెట్రోలే లేదంట అక్కడ నేన్ షాక్ అయినా అయ్యో పెట్రోల్ ష ఇక్కడ దాక వచ్చేసిందా అనేసి
ఇప్పుడు ఇంగ అది ఎందుకు మేడం ఇది మనం వాడే గ్యాస్ కూడా ఉన్నది కదా అది కూడా
అవును అది కూడా ఆఫ్ అయిపోయింది రీసెంట్లీ మా డాడీ కూడా తీసుకొచ్చారు ఎయిటీన్ హండ్రెడ్ అంట దానికి అరే బాబు నేను షాక్ అయినా చూసి ఎట్ నన్ హండ్రెడ్ లో ఇంకోక త్రీనే హండ్రేడ్ ఏస్తే అందులో టూ సిలిండర్స్ వచ్చయి ఒకప్పుడు
అవును ఒక అప్పుడు ఏంది మన ఈ ఈ గొడవ కాకముంది
ఆ అంటే గొడవకాక ముందు కూడా కొంచెం పెరిగిపోయినాయి అంటే లెవెన్ హండ్ర లెవెన్ ఫిఫ్టీ అట్లా పెరిగిపోయినై గ్యాస్ రేట్లు ఉ
ఇగ వీళ్ళు వచ్చినా కాని నుండి ఈ జ గొడవల కాని నుండి యుద్ధాల కాని నుం ఇక టూ మచ్ పెరిగినాయి పద్దెనిమిది వందలు రెండు వేల అయితుంది ఇప్పుడు
నాకు తెలిసి జర్నీ వరకు అయితే బెస్ట్ అంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది తీసుకుంటే అదే బెస్ట్. ఇగా ఇప్పటికైతే
ఏది మేడం మేడం అది తీసుకున్నా కానీ బిల్ వస్తది కదా మేడం అయినా బెటర్ ఇగా కరంట్ విల్
ఆ మరి ఇప్పుడు పెట్రోల్ కు పట్టడాల్సిందే ఏందో, మనం కరెంట్ బిల్ పడితే అయిపోతుంది కదా.
అవును అది కూడా వాస్తవం మీరు చెప్పినట్టుగాని ప్రతిదీ దాని మీద చేయాలంటే కాదుది కదా మనం కొంచెం
అ
ఊ ఏం లేదు ఇగ రైస్ గురించి రైస్ కుక్కర్ వాడాలి కర్రీస్ గురించి అది వాడాలి మేడం అప్పుడైతే ఏదైనా అయితది
ఇండక్షన్ స్టవ్ కూడా ఉంటది అది డాడీ మా రీసెంట్ గా తీసుకున్నారు మొన్ననే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఏమో అయితుందంట అది బాగా వర్క్ చేస్తాంది ఎంత అంటే దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ కానీ కాస్ట్ తగ్గట్టే ఉం కూడా ఎలక్ట్రిక్ దే కానీ అంటే షాక్ కొట్టదు అన్నమాట
ఉ ఉ
అంటే షాక్ కొట్టదన్ ఫ్రంట్ సేమ్ కానీ కుకింగ్ చేసినప్పుడు ఊం
ఆ అయితే మీకు గ్యాస్ మీద వండిద్దీ దాని మీద వండింది ఏమైన డిఫరెంట్ వచ్చిందా
ఏం డిఫరెన్స్ ఏం అనిపియలేదు సేమ్ అంతే
ఊ కొంచెమైనా చేంజెస్ రాలేదా
ఆ నాకైతే ఏం చేంజెస్ అనిపియ్యలే సార్ పెద్దగా
యాజ్ ఇట్ ఈస్ ఉన్నద అండి మొత్తానికినికైతే ఊహు
కాకపోతే మనం గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు ఏందంటే మనం కొంచెం ఆ ఎక్కువ ఫ్లేమ్ లో పెడతాం కదా కొంచెం అ వేడి తగుతది దీనికి అట్లా వేడి ఏమనిపీయలే నాకు ప్లస్ ఏందంటే షాక్ సర్క్యూట్ కూడా అయ్యేంత ఛాన్సెస్ ఏం లేవు దానికి
ఆహ అయితే అది బెస్టే నండి మీకైతే బెస్ట్ అంటున్నారు మొత్తానికి
మాకె ఎందుకంటే మరి డాడి వాళ్ళు రెంటుకు ఉంటారు. సింగరేని కోర్టస్ లో సో వాళ్లేమో కరెంటు బిల్ ఫ్రీ అనమాట.
ఆ ఆ ఇలాని మి వీళ్ళ డాడీ చేత్తాడు ఫ్రీ కరెంటు అని
హూమ్ ఆ లేకున్నప్పుడు ఇచ్చేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ గ్యాస్ కి అంతంత అయితున్నప్పుడు మంత్లీ మంత్లీ ఆ మంత్లీ గ్యాస్ లోనే కరంట్ బిల్ కి కట్ జేసుకొని ఇస్తుంది.
హుమ్ అవును మేడం ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు రేట్లు కూడా అన్ని పెరిగిపోతాయి ఇప్పుడు మళ్
ఏం చేస్తామండి. మిడిల్ క్లా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అట్లాంటిది. ఎలా ఆ ఖర్చ్ లు తగ్గీయాలి ఎట్లా డబ్బుల్ సేవ్ చేేయాలి అదే ఆలోచిస్తాం గానీ పోతే పోని అని చూసుకోలేం కదా
అదే అదే ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఏమైతె ఏందంటే ఇప్పుడు మన ఇండియాల ఇండియా కరువు అయిపోతది. మళ్ళ అన్ని రేట్లు పెరిగిపోతాయి.
రోజులు పోతే ఇంక స్కూల్స్ బంద్ అయితాయంట అంటే లాక్ డౌన్ మనం కుండగా కోవిడ్ లో నేను ఇంత ముందు ఒక టూ మోడీది కాదు కాని టూ హౌస్ కిందట క్రింద ఒకడు ఉంటాడు మన సెలబ్రిటీ ఆ అలార్బు అని తను చెప్తుంటా అన్నమాట ఏంటిదంటే ఇక్కడ లాక్ డౌన్ లాగ అయితది మనక్కూడా స్కూల్స్ బంద్ అయిపోతయ్ ఇంటర్నెట్ కూడా బంద్ అయిపోతదంట ఆల్రెడీ దుబాయ్ అటు సైడ్ ఇంటర్నెట్ బంద్ చేశారంట అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఇక్కడ రావద్దు అనేసి
అవునామనమ
ఒక టెన్ డేస్ పోతే ఇంటర్నెట్ ఇక్కడ కూడా బంద్ చేశారంట సో ఆ మేబి ఫోన్ కాల్స్ అవన్నీ కూడా పోవు ఏ బడూ
మళ్ళా మళ్ళా అలా ఉన్నప్పుడు ఏమైతదంటే మళ్ళా జనాభా అనేది పెరిగిపోతది కరోనా టైం లేక బంద్ అయిపోతే జనాభా పెరిగిపోతది
టెన్షన్ ఉంటదండి అంటే ఎవర
టెన్షన్ ఉంటది ఇక తిండి ఎలాగనే గడుపుతారు ఎంతైనా రెడీ చేస్తారు కానీ మళ్ళా జనాభా అనేది పెరిగిపోతాది ఆ టైమ్ లా ఇప్పుడు కరోనా టైమ్ లా బంద్ ఉన్న టైం లా లాక్డౌన్ కదా అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఇంట్ల నుండుటయేకదా మనం జనాభా అనేది పెరిగిపోయింది
అవును
కొత్త కొత్త మ్యారేజ్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అందరూ ఇంట్లో ఉన్నా ఏం చేస్తారు మేడం యుద్ధమే కానిచ్చారు అందరు యుద్ధంతోనే జనాభా పెరిగేపోయింది మేడం టూ మచ్ పెరిగింది
అవును సార్
సరే మేడం మీరు చాలా బాగా మాట్లాడారు టైం చాలా ఇచ్చారు నాకూడా
ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ గుడ్‌నైట్ సార్